హలో హాయ్ ఏం జేత్తారు బాన్నా ఏం జేత్తారు
కూర్చొని ఉన్నాం మీరేం చేస్తుండ్రు
ఏం చేత్తలేమ్ బైటికి వచ్చిన ఇప్పుడే
అవునా
ఉ తిన్నారా
ఇంకా తిండ్లే ఇప్పుడే వచ్చినాం మార్కెట్ నుంచి
ఊహు
కురగాల్కి వెళ్ళినం. టమాటలు అయితే యాభై రూపాయలకి కిలోలు
అవును మరి గట్టిగానే ఉన్నాయి రేట్స్ అయితే
యాభైకి కిలో మంచి టమాటలు కొంచెం పాడేనా టమాటలు నలభైకి కిలో
ఉమ్ ఊ
ఇంకా మీరు వెళ్ళారా మార్కెట్కి?
ఆ వెళ్ళినా అచ్చిన అప్పుడే
ఏమేమేం కూరగాయలు తీసుకున్నారు.
ఉల్లిగడ్డ, టమాటలు, కొత్తిమీర్, పుదీనా ఇట్లనే తీసుకున్న చిల్లర్ చిల్లర ఐటమ్స్
ఉమ్ టమాటాలు తీసు న్నా ఆలుగడ్డ, కోత్మీర్ వంకాయలు ఇంకా సోరకాయా
ఉమ్ కాకరకాయ తీసుకోలే
కాకరకాయలు మా దగ్గర ఎవరు తినరు మా బాబే తింటాడు. మా ఆయనే తింటడు.
ఉహుం
మీకు ఇష్టమా కాకరకాయలు?
ఇష్టం కాని మా అమ్మని చెప్పినా కానీ తీసుకోలే మా అమ్మ
అవునా
ఉహుం హ్మ్ ఇంకా
ఇంకా చెప్పండి ఎవరెవరు వెళ్ళారు మార్కెట్ కి
నేను మమ్మీ మామయ్య ముగ్గురం కలిచి పోయినం.
అవునా
ఉ హ్మ్
మామిడికాయలు తీసుకున్నారా? మరి
ఆహ్
మామిడికాయలు తీసుకున్నారా?
ఎక్కడ వంద రూపాయలు కిలో అంట మామిడికాయ్ ఎవరు వెడతారు గంతగానం మీరే తీసుకున్నారా?
ఉమ్ అవును తీస్ కున్నాం. ఇంకావర్షాల్ అవును తీస్ తీసుకున్నా ఇంకా వర్షం పడలే కదా ఇగ పురుగులు రావు ఇగ దాంట్లో
హ్మ్ ఇయ్యాల అయితే గాలిని వచ్చింది నాగిట్లా నాలుగు చీటలు పడ్డాయి. ఆగిపేయింది మళ్ళా చుక్కలే యైట్ హ్మ్
ఏక్కడకి వెళ్లి పోయింది. గాల్లంతా మబ్బులంత
ఆ
మబ్బంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటున్నా వర్షం పడలే గాలి వచ్చి వెళ్ళిపోయింది. అంతా చాలా ఎండలు కూడా ఉన్నాయి.
ఎలా మార్కెట్ కి ఎట్లా పోదామని అనుకున్నా కానీ వర్షం మీద పడి లేదు వర్షం పడితే ఎట్లా పోదమని అనుకున్నా
అవు అవును అదే అనుకున్నాము ఇంకా ఏమో ఎండలు ఎక్కువ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం ఆకలే వేస్తా లేదు పొద్దున్న తింటే మధ్యాహ్నం తింటలే మీద రాత్రికే తింటున్నాం మధ్యానం తింటే కూడా పెరుగన్నం తింటున్నాం తిన బుద్ధి అయితుంది లేకుంటే అది కూడా తింటలేము చాలా ఎండలు ఉన్నాయి కదా నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం లే
అ
ఇంకా
ఇంకా
హ్మ్
ఇంకా
మీరు వాకింగ్ చేస్తుండ్రా
హ్మ్ బయట వచ్చిన
హ్మ్ చెప్పులు సౌండ్ వస్తుంది అందుకనే చెప్పినా
ఊహూ
వెళ్తారా డైలీ నైట్ అన్నం తిన్నాక వాకింగ్ కి మార్నింగ్ వాకింగ్ చేస్తారా
ఆహా ఆ మధ్యలో చేసిన ఇప్పుడు చేత్తలే
అవునా జిమ్ జిమ్ కైనా వెల్తారా
జిమ్ కి కూడా వెళ్ళం
అవునా
హ్మ్
ఇంకా పాట ఇష్టమా
ఆ ఇష్ ఆ పెట్కుంట
డైలీ ఇయాల
ఆ డైలీ ఇంకా
ఇంకా
ఏమున్నాయి మరి తినడానికి రాత్రి
ఆ
ఏమున్నాయి ఇప్పుడు రాత్రికి తినడానికి అడిగిన
ఇంకా తినలే ఇప్పుడే వచ్చిన మార్కెట్ నుంచి
ఊహూ
తినం
తినదాని తినదానికి ఏమున్నాయి ఇప్పుడు ఏమి వంట చేసిరు రాత్రి కోసం
ఆ
రాత్రి కోసం ఏం వంట చేసిర్రు అడుగుతున్నా తినడానికి
ఇప్పుడు టమాటా చట్నీ చేసినాం బెండి ఫ్రై ఆలు ఫ్రై చేసుకు కున్నాం మధ్యాహ్నమే వండుకున్నాం ఇప్పుడు అన్నం ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళే ముందు అన్నం వండినాం అన్ని చేసి పెట్టినాం ఇ ఇగ వచ్చినాక చేతన కాదని
హ్మ్
చెయబుద్ది కాదిగా
హ్మ్
అందుకనే
ఇంకా
ఇంకా చెప్పండి ఇక
నెలా వచ్చిందియాలా
ఆ హ ఇవాళ వచ్చింది మీకు బావి ఉందా
ఆ ఉన్నది
పవి కూడా ఉంది నల్లా కూడా ఉందా
హమ్
ఆ
మీకు ఉందా బావి
మాకు లేదు మా పక్క వాళ్ళు పిన్ని వాళ్ళ ఉన్నది నల్ల కూడా వాళ్ళడ ఉన్నది వాళ్ళగ్ దగ్గర నుంచి తీసుకుంటాం ఇక మేము బావి నీళ్ళు వాళ్ళ నుంచే వస్తుది మాకు
మోటార్ ఎటుకున్నారా
అవును మోటార్ పెట్టుకున్నాం
హమ్
మంచిగా ఉంటది బావి నీరు కూడా ఎండాకాలంలో చల్లగా ఉంటది ఆ వర్ష చలికాలం మేము గడిగా ఉంటది మంచిగా ఉంటది
ఇంకా
ఇంకా హాలిడేస్ లో ఎక్కడైనా వెళ్ళారా
హాలిడేస్ ఎవరికిలే
దరకాలేదా
అమ్
ఎక్కడికైనా వెళ్ళారా తిరగాడానికి ఆ ఎప్పుడైనా ఎక్కడ వెేళ్ళరా పార్క్ అని ఇంకా రెస్టారెంట్ అని
రెస్టారెంట్ అయితే బర్త్డేకి పోతా కానీ ఫ్రెండ్స్ ఆలా బర్త్డే రోజు
అవునా
ఆ
అవునా
హ్మ్ ఇంకా మీరు ఏటేనా వెళ్ళారా హాలిడేసికి
అవును వెళ్ళినం హాలిడేస్ కి మా అక్క వాళ్ళ దగ్గర వెళ్ళినం మా ఆడి బిడ్డ దగ్గర వెళ్ళాలి వెళ్లి వచ్చినాం మళ్ళా మొహరం అయిపోయినాక మళ్ళా వెళ్ళాలి ఆడబిడ్డ దగ్గర వెళ్తున్నాం ఇక
హమ్
హైదరాబాద్
హహ్మ్మ్
ఆ
ఏం చెప్పాలి ఇంకా
ఇంకా మీకు చెట్లు నాటడం ఇష్టమా
ఆ ఉన్నాయిగా చెట్లు కూడా రోజ్ చెట్టు ఉన్నాయి ఇంకా
మీరే పెడతారా లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు పెడతారా
మా అమ్మే మమ్మీ వెడతే నీలైతే నేను బాతమళ్ళ
నీది మీరు వేస్తారా
మ్ ఒక్క రోజే లేకో పోతే ఎంత అవుతాయి అంత అవుతాయి అమ్మ
అవునా
మ్
అందరు బాగున్నారా ఇంట్లో
బాగున్నారు
మ్ ఇంకా షాపింగ్కి వేదైనా వెళ్ళారా
రంజాన్ కి చేసినా మల్ల ఎప్పుడు చేయలే మధ్యలో
అవునా మీరు వంట ఎట్లా చేస్తుండ్రు కట్టెల లేకుంటే గ్యాస్ ఆ
కట్టేలే మీరు
మేము గ్యాస్ ఉంది అప్పుడెప్పుడు క కట్టెల మీద వేసుకుంటున్నాం ఇగ
మ్ హు
మ్మ్
ఇంకా
ఇంగా చెప్పండిగా మీరే
మీరు జేసిర్రా షాపింగ్ మొహరం కి
ఆహా ఏం కొత్త బట్టలు తీసుకోరు పెద్దగా అయిపోయిన పిల్లలంతా చిన్నప్పుడేమో ఐ సంవత్సరాలు ముందు వేసేవాళ్ళు వాళ వాళ్ళకి కొత్త బట్టలు వేసేవాళ్ళు ఇంకా పెద్దగా ఏంటివో అందరు ఇంకా మేము ఏం షాపింగ్ చేయము ఏమై తొమ్మిదో రోజు లే కుంటే పది తొమ్మిదో రోజేమో గాజులు వేసుకుంటాం గ్రీన్ కలర్ ఆకుపచ్చని కలర్ గాజులు వేసుకుంటాం
మ్ హు
మ్మ్ గాజులు వేసుకుంటాం ఇంగా శషర్బత్ అవి చేసుకుంటాం పాలాశర్బత్తూను బెల్లం బెల్లం షర్బతు చేసుకొని కిచిడి అని పాయసం ఆ పులుసు చేసుకుంటాం తర్వాత పదో రోజేమో కిచిడా చేేసుకుంటాం చికెన్ లేకుంటే మటన్ మటన్ వేసి దాంట్లో పప్పు వేసి బియ్యం పప్పు వేసి బిర్యానీ లాగా వండుకుంటాం మటన్ కిచడా అంటారు దాన్ని
మ్ హు ఇంకా
ఇంకా మీరు వెళ్ళలేదా ఎక్కడికైనా మీరు షాపింగ్ చేయారా చేస్తారా
చేం
షాపింగ్ చేయిరా మొహారాంకి చేయిరా మీరు షాపింగ్
ఆ చేయిం
ఆ
మా ఇంట్లోఎవర్ లేరు చిన్నపిల్లలు
అవునా
అంతా పది దాటి ఉన్నరు టెన్ ఇయర్స్ దాటి ఉన్నారు అందరూ
ఆ ఉ టీ తగింద్రా
ఆ
టీ తాగిండ్రా మరి
ఆహా తాగలే అలవట్లేదు
అలవాటు లేదా
ఉహు
ఉహ్
మీరు తాగిరా టి
ఉ ఏం పాలు అవి తాగరా
ఆహా
అవునా మంచి అలవాట్లు ఉన్నాయి మీకు
ఉ మీరు దగిరా అని టీ